హలో హాయండి హాయండి
హాయ్ అండి చెప్పండి
బాగున్నార ఏం లేదండి మ్ ఏం చేస్తున్నారండి
ఏదో ఉంటే తింటున్నాను అలాగా
అదే అదే అండి
ట్గా అంటే హాట్స్టారు చూసే అలవాటు ఉందా
ఆ చూస్తామండి దాంట్లో బిగ్ బాస్ చూస్తానండి ఇంకా వేరే సీరియల్స్ అట్టు చూస్తాను అంతే ఇంక వేరేది ఏం చూడను
మ్ మీకు టైం ఉం టె రిసార్ట్ చూడండి బాగానే ఉం అదే
రిసార్ట్ ఉంటే మువినా
మూవీ కాదు అంటే ఎపిసోడ్స్ వస్తాయి
అదే అదేనండి ఆక్స్ఫర్డ్ లో వస్తాయా
హాట్స్టర్ లో ఉంది
ఉహు ఏమన్నీ ఏ ఏమన్నా టైప్ చేయాలండి
రిసార్ట్ ఆర్ఈ ఎస్ఓ ఆర్టీ అని
హ
ఆ అది ఫస్ట్ నుంచి చూస్తా ఉంటే అలా ఇంట్రెస్ట్ వస్తది అన్నమాట
అంటే హీరో హీరోయిన్స్ ఎవరు ఉంటారు
అల ఏ ఉండ్రు జ జనరల్ గా నా నార్మల్ ఒక కుకింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది చూడండి రిసార్ట్ అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఐడియా ఉందా హోటల్ హోటల్ మేనేజ్మెం మెంట్లో కొన్ని కొన్ని ఆ ఏంటవి కొని కొన్ని డ్యూ తీస్ ఉంటాయి
ఆ
ఒకళ హౌస్ కీపింగ్ లాగా ఒకలు కుకింగ్ లాగా ఒకలు రూమ్ సర్వీస్ అట్లాగా అలాగా
ఆహా
డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా
అదే అదేనండి
ఒక రిసార్ట్ ఉంటది
హు
ఆ రిసార్ట్ లో కొంతమంది ఒక టీము కొంతమంది ఒక టీము అలాగా వాళ్ళు ఏవేవి ఛాలెంజెస్ ఏదురుకుంటారు
అదేనండి బాగుంటాయి అట్ట అయితే చూడమంటారా
ఆ బాగుంటదండి మీరు చెక్ చేయండి బాగుంటది
అట్టయితే ఈ రోజు చూస్తానండి ఖచ్చితంగా
ఆ ఇంకా చాలా ఉంటాయండి బాబు మీరు చూడాలేగానీ అలా నా ఫేవరెటు అసలు నా ఫేవరెట్ అట్ట అయితే మామూలుగా జనాలు అందరు ఫేవరెట్ ఇది హార్ట్ బీట్ అని సిరీస్ ఉంటది
అదే అదే అండి
హార్ట్ బీటు
అదే అదే అండి
డాక్టర్క సంబంధించింది ఆ డాక్టర్ సంబంధిం చ్చింది అసలు అందులో యాక్టింగ్ చేస్తారు అందులో అందరు వాళ్ళందరు రియల్ డాక్టర్స్ దే
ఆ అదేనండి
ఆ కాకపోతే అందులో యా టింగ్ మాత్రం చాలా బాగుంటది అసల మనం అందులో ఎపిసోడ్స్ వ చీ వన్ ఒక సీజన్ కి వన్ వన్ ఫిఫ్టీ అబోవ్ ఉంటాయి ఒక సీజన్ కే ఆ ఒక్ ఒక్కొక్క ఎప్ సోడు వచ్చి ఒక ఫార్టీ మినిట్స్ సు ఉంటది అలా వన్ ఫిఫ్టీ ఉంటే ఒక సీజన్ కే అలాగా స్టార్టింగ్ లో చూసాము ఇంకా అలా అలా అలా అలా డే బై డే ఇం కల వన్ ఫిఫ్
ఇంట్రెస్ట్ వచ్చింది అదేనండి
ఆ ఒక అ ఇ ఇకా అలా వెయిట్ చేత ఉంటాం అనమాట ఎప్పుడెప్పుడు ఫ్రైడే వస్తదా ఓ ఎప్పుడెప్పుడు పెడతాడా అని ఇంకా ఇట్ల మీద ఎడిట్ అయిపోతాం అనమాట అట్లకి
అదే అంటే ఫ్రైడేనే ఎక్కువ వస్తాయండి
ఏ ఏవైనా సరే ఏ సిరీస్ అయినా సరే ఫ్రైడే లాంచ్ చేస్ సరు
అదేనండి
ఆ అది ఇప్పుడు ఆ హార్ట్ బీట్ సీజన్ వన్ అయిపోయింది వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ ఇప్పుడు టూ అస్ ఇంకా సీజన్ టూ ఆ మార్చి లో అన్నారు మరి ఇప్పుడుకి వచ్చి ఇంకా ఇవ్వలేదు దానికోసం వెయిట్ చేతున్నాను అనమాట
అదే అదే అండి బిగ్ బాస్ ఎలాగో అలాగా సీజన్ బట్టి
అలాగా సీజన్స్ ఆ అసలు మామూలుగా ఉండదండి బాబు ఓ మీరు చూసి చూడండి అసలు మీరు ఎడిట్ అయితారు ఆ సీజ్
అదేనండి ఖచ్చితంగా ట్రై చేస్తాను అండి ఇంకా ఏమైనా ప్లేస్ ఐడియా ఉందండి మీకు
ప్లేసెస్ ఆ
ఆ ప్లేసెస్ ఏమన్నా మంచిగా ఉంటే చెప్పండి హాలిడేస్ కి వెళ్దాం అనుకుంటున్నాను ఏ ప్లేస్ అయితే బాగుంటుంది
అంటే పిల్లలతో అంటే మీరు ఎలాగో మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా ఏదైనా ఊరు
అదే అండి మీమా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నామండి రేపు
పెద్ద తిరుపత రేపా
ఆ అవును అండి
ఎవరెవరండి అంటే మీ ఇన్ ఇంట్లో వాళ్ల ఓకే
అదేన్ రేపు నైట్ బయలుదేరితే మన అవునండి
టికెట్ పై బుక్ చేసుకున్నారా
ఆ బుక్ చేసుకున్నామండి
ఒక ఫ్యామిలీ ట్రిప్ అయితే
అదే అదేనండి నేనైతే ఒకసారి ఏమో నండి మరి కాలిగా ఖాళీ దొరుకుతుందో లేదో మరి ట్రైన్ లో ఎంత ఇబ్బంది అవుతుందో పిల్లలు ఉన్నారు.
తను రిజర్వేషన్ కదా.
ఆ రిజర్వేషనే అండి.
రిజర్వేషన్ అయితే పర్లేదు మన బెత్తు మనకు వస్తది కదా. దాంట్లో పెద్ద భయం లేదు. అల్ల గాని అది జనరల్ అయితేనే అసలు ఇబ్బంది పడిపోతారు ఇప్పుడైతే.
అదే అండి.
ఇప్పుడు భద్రాచలం టెంపుల్ అయితే అసలు మనం చూడలేం అసల.
ఆహా అదే అండి మీరు వెళ్ళరా ఎప్పుడైనా.
అంటే ఈ రోజు వెళ్లాల్సిందే. కానీ మిస్ అయింది. ఇంట్లో గటా ఉండలేరు ఎక్కువ అని. వెళ్లేదు ఈ రోజు. ఇందాక చూసా వీడియో కాల్ లో. అసలా నుంచోడానికి కూడ ఖాళీ లేదు మామూలుగా దర్శనాన్. ఊ
అదే తిరుపతిలో లాగా అండి
అంటే రేపూ రామ నవమి కదా
అ అవునండి
అందుకనే అసలు భద్రాచలం మరి అసలు ఖాళీ ఉండదు కదా
ఖాళీ ఉండదండి మరి
టూ హండ్రెడ్ రూపీస్ అయితే రేపు దర్శనానికి త్రీ థౌజను ఫోర్ థౌజనా టికెట్లు అంట
ఆ మో ఇప్పుడు అయితే దొరికిందె సందండి
ఆ ఆఆ ఇప్పుడు ఇంకా రావ్ అని ఆ ఇ కా దర్శనం ఆ దర్శనానికి ఆ త్రీ థౌజన్ ఫా ఫోర్ థౌజన్ టిక్కట్లు దర్శనానికి ఆ లైన్ వచ్చి ఒక్క టూ కిలోమీటర్స్ ఉంటదంట అండి ఆ ఇంకా అస్సలా అస్సలా అమ్మో అదే నార్మల్ ది అయితే అయితే నార్మల్ ఫ్రీ దర్శనం ఉంటది కదా
హ
అదయితే ఇంక చెప్ప అవసరం లేదంటండి మ ఒక ఐ ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు ఉన్నదంట
వామ్మో
కుంటే మొత్తం చుట్టూరు అంతలా ఏనంటా అసల
ఊ హ్ రేపటి అంటే ఈ రోజు నుంచే వె
ఈ రోజే ఆ మ్ ఈ రోజు వెళ్ళిపోతారు మరి దర్శనం ఆ
ఆ అదేనండి ఆ అదేనండి
అందుకనే మ లేద ండి వెళ్ళలేదు విన్నాను కానీ వెళ్ళలేదు
విన్నారా
ఆ విన్నాను వెళ్ళలేదు
అదేనండి మా అమ్మగారు వెళ్ళారండి సేవ చేయడానికి ఇయర్లీ ఇయర్లీ ఆ ఇయర్లీ ఇయర్లీ ఎళ్ తారండి మా అమ్మగారు
కుట్టభర్తీ అంటే సాయిబాబానా
అవునండి సాయిబాబానే
ఓకే అంటే షరిడి ఐడియా ఉంది కానీ పుట్టభర్తీ లేదు
అదే అండి ఇప్పుడు చాలా బాగుంటుందండి అనంతపురం నుంచి ధర్మవరం అండి ధర్మవరం నుంచి ఆ ఆక్కడికి దగ్గరేనండి తిరుగు అదే పుట్టపరతి
ఓకే
మా అమ్మ వెళ్ళి అప్పుడే త్రీ లేదు లేదండి ఫ్రీ గా ఉంటుంది అంటే పొద్దున ఈవినింగ్ ఆ అంటే టైం టు టైం తీస్తారండి పు ఎప్పుడు తీసుండరు పో మార్నింగ్ తీసుంటారు ఈవినింగ్ తీసుంటారు అంతే
ఓకే
అక్కడ రూమ్స్ ఉంటాయి రూమ్స్ తీసుకుని మనం బుక్ చేసుకుని వెళ్ళాలండి బెడ్లు కావాలంటే ఫార్టీ రూపీస్
ఇప్పుడు ఏ ఏ దూరం గా ఏ టెంపుల్స్ వెళ్ళాలన్నా అన్ని బుకింగ్సే కదండి ఫస్ట్
అవును అవునండి
హు మొన్నే మా వాళ్ళు ఆ ఏంటది ఏదో ఊరు అరుణాచలంవెళ్ళొచ్చారు
ఆహా అదేనండి అది ఇప్పుడ బాగుందంటండి ప్లేసు బా దర్శనం అయిందంట మా అన్నయ్య వెళ్ళారంటండి అదే మా అన్నయ్య ఎళ్ళొచ్చారండి ఏ చాలా బా దర్శనమైదంట
హూ అయ్య గోపురాల చుట్టూ ప్రదక్షిణ ఇవన్నీ బాగా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ పట్టేతదంట
అమ్మో అదేనండి చూడాలి చూడాల్సిన ప్లేసే
ది ఇంట్రెస్ట్ ఏంటంటే మో మోక్ష మార్గం అనే ఉంటదంట ఐడియా ఉందా
ఆ ఐడియా ఉందండి నేను ఫోన్ లో చూసానండి
మ్మ్
దాంట్లో నుంచి దూరి రావాలి కదండి
ఆ అదయితే అమ్మకుడు నుంచి బయటికి ఎంత ఇబ్బంది పడి వస్తామో అంత ఇబ్బంది పడి రావాలంటే బయటకి అందులోంచి
ఆహా అదేనండి.
అలా మ్ చాలా మటి చాలా ఉంటాయి మన్
అదేనండి
మ్మ్ మీ సైడ్ ఏంటండి బా ఫేమస్ హలో హలో హలో